హలో హలో హలో హలో పూర్ణిమా! ఇనపడుతుందా? హలో వినపడుతుందా? ఆ వినపడుతోంది.
ఆ నిక్
ఏ సిగ్నల్ బాగుంది.
అ మాట్లాడు ఇగో
ఆ
ఇప్
ఆహా గర గర అంటాందా ఆ అ ఏడ్
అప్పుడు ఉండడేమో ఆన్నె సర్ధా క్యాప్
ఆహా ఎంతమంది
మిడ్నైట్ ఒక ఎనిమిది మంత్
ఆ
వచ్ బాగ చెప్పిరు జాంగల్ పల్ల్ వెల్లుల్లి పాయ్ రేపైతే పయిప్పుదు సిగ్నల్ కాడికి రా కనిపిత్తలేదు హలో అక్కా